మీరు బాగున్నారా అండి.
బావున్నామండి మీరు బావున్నారా.
ఉమ్ బావున్నా ఏం చేస్తున్నారు.
ఏం లేదండి ఖాళీగా ఉన్నాం. మీరేలా ఉన్నా మీరేం చేస్తున్నారు.
నేను కూడా ఖాళీనే ఫెస్టివల్స్ ఒస్త్. వస్తున్నాయి గదా ఎలా చేసుకుంటారు మీరు.
ఆహ్ మేము ఫెస్టివల్స్ అన్నీ చాలా బాగా చేసుకుంటామండి ఆహ్ ఇంట్లో అందరూ. ఓహ్ ఉంటారు బాగ్ సెలబ్రేట్ చేస్తాం ఫెస్టివల్స్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ స్ని ఆ మేము ఇంట్లో చేసుకుంటాము మీరు ఎట్ల చేసుకుంటరండి
మేము కూడా ముందుగానే ఇల్లంతా క్లీన్ చేస్తామండి బాగా నీట్గా చేసి. చేసే. పి పిండి వంటలన్నీ చేస్తం ఫెస్టివల్ రోజు చాల బాగ జరుపుకుంటాం
మీరు ఏం పిండి వంటల చేస్తారండీ ఫెస్టివల్ రోజు
ఆ ఉగాదీకి స్పెషల్ గ బొబ్బట్లు ఓలిగ అంటరు మా సైడ్
ఒకే అవును చాల బావుంటాయి కదండి అవి
అవును ఆ మీరు కూడ చేస్తారా అండి ఇలా
ఆ మేము కూడా చేస్తాం అండి మేము గూడ చేస్ స్తాం మా సైడ్ కూడ అవి ఓలిగాలు అంటారు మేము కూడ బాగ చేసుకొని బాగ తింటాం అండి అవి మా ఇంట్లో వాళక్కుడ చాల ఇ ఇష్టం అండి ఒలిగాలు అంటే అందుకే మేము ఖచ్చితంగ ప్రిపేర్ చేస్తామండి
నేను కూడ మా ఇంట్లో ఖచ్చితంగా ఒల్లిగ లేంది ఫెస్టివల్స్ చేయం అసలు ఒల్లిగ కచ్చితంగ చేస్
ఇంకా అవి కాక ఇంకా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఇంకా మామూలే కదా అండి బాగా చేస్తాం రోజు చేసే కన్నా ఆ ఇంక ఫెస్టివల్ రోజు అన్ని కలిపి ఒకేసారి చేసేస్తాము
ఆ అవునండి చానా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అని
ఆ అవునండి ఇంకేం చేస్తారండీ ఆ ఇంక లేదండి షాప్ నెన్ చేయాలి మీర్ చేసారా
లేదు చెయ్యాల చేస్తాం ఇంకా దేగ్గరకి వచ్చినాక చేస్
అవునులేండి ఆ మా మీ ఫెస్టివల్ రోజు మార్నింగే లేసి వర్క్ అంతా చేస్తారా అండి లేక మీ ఇంట్లో వాళ్ళేనా
మేము చేస్తాం మా ఇంట్లో మా మమ్మీ కూడ మా అమ్మ గారు కూడ చేస్తారండీ ఇగ అందరము పని చేయాలి కదా ఫెస్టివల్ రోజు
అవునవును ఇంట్లో అందరూ పని చేస్తేనే ఆ రోజు పని ముందుకు పోతుందండి ఇంట్లో ఒక్కరే చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది పని చేయడం
ఆ అవునండి ఫెస్టివల్స్ ఓస్తే ఇదే పని సరిపోతాద్
అవునండి పని సరిపోతుంది పనితో పాటి పని చేస్తున్నాన్ నందం గుడ ఓస్తుంది బాగ ఫెస్టివల్ కదా ఉచ్చాహాం వచ్చింటుంది బాగ
హ్మ్
ఉచ్చాహాం ఓస్తుంది బాగ
ఫెస్టివల్స్ కి రిలేటివ్స్ అలా బంధువుల్ని పిలుస్తార అండి మీరు
ఆ మేం ఫెస్టివల్ రోజు పిలుస్తాం అంటే మేము కూడ ఎల్థం అండి వాళ్ళ ఇంటికి ఈవెనింగ్ అయితే ఇంకా ఆ ఖాళీగా ఉంటాం కదా సో కొత్త డ్రెస్లు ఏసుకొని అట్లా రిలే టివ్స్ వల్ల ఇంటికి పోయేసి లేకపోతే వాళ్ళని మా ఇంటికి పీల్చి బా ఎంజాయ్ చేస్తామండి బాగ మీరు వెళ్తార
మేము శ్రీరామనవమి అలా చేసుకుంటాం అండి ఉగాది జస్ట్ మేము మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం శ్రీరామనవమికీ అందరము కలుస్తాం బాగా చేస్తారు
స్ అవునా ఏం అల స్పెషల్ శ్రీరామనవమి చాల బా చేస్తార మీ సైడ్ ఏమన్న
ఆ అవునండి శ్రీరామనవమి అంట్ ఇలా ఉట్టి కొట్టడం ఇలాంటివన్నీ చేస్
ఓ చాలా బాగుంటయి కదండి ఉట్టి కొట్టడం అవన్నీ మీరు గుడ చేస్తారా అలా
ఆ మా సైడ్ అంతా కొంతమంది వెక్కి ఉట్టి కొట్టేది అవన్ని చేస్తారు బ్లాంక్
ఆహా అంటే మీర్ గుడా దాంట్లో పాల్గొన్ డాలా ఉట్టి కొట్టడం అవన్నీ
అహా లేదు చూడ్డం వరకే
ఓన్లీ చూడ్డం వర్కే చూసినా గుడా చాలా ఎంజాయ్మెంట్ వస్తుంద్ లెం అవి ఆడడం కన్ ఆడినా కూడా ఆడకపోయినా గుడా చూస్తే కూడా బా ఎంజాయ్మెంటోస్తుంది.
బ్లాంక్
ఇంకేం చేస్తారండి మీరు ఫెస్టివల్స్ రోజు ఫెస్టివల్స్ ఇంకా సంక్రాంతి ఇలాంటివన్నీ ఎలా సెలబ్రేట్ చేస్కుంటారు.
సంక్రాంతీ, భోగి, కనుమ. ఇవన్నీ బాగా సెలబ్రేట్ చేస్తాం. బాగా చేసేదంటే ఉగాది, దసరానే మా సైడ్ పెద్ద పండగలంటే
అవునవున్లే అందరూ అవి పెద్ద పండగలంటార్ కదా సో అలా బాగ్ చేస్కో ఉంటా ఉంటారు ఆ ఇం కా సంక్రాంతి మి మా సైడైతే భోగి భోగి రోజు కూడా బా చేసారండి బాగా ఆ మేమై గుమ్మడ్ కాయ్ కొడ్తాము ఆ భోగి రోజు ఇంకా బ అ బండ్లకంతా పూజ చేస్తారు. ఇట్ల ఇట్లా చేస్తామండి మీర్ కూడా చేస్తారా?
మేము చేస్తాము ఇలా గుమ్మడికాయ కొట్టడము. సపరేట్గా ఆ రోజ్ పొంగల్ చేస్కోడం. తర్వాత చిన్న పిల్లలకి భోగిపళ్ళు
అవునవున్ చిన్న పిల్లల్ ఎవరన్నుంటే భోగి పళ్ళన్ని పోసి భోగి పళ్ళు కలిపి అంత కూడా బాగుంటుందండి మా సైడ్ గూడా
మేం కూడా చేస్తాము ఇలాగ
ఆ అవునా అండి ఇం కా ఏం ఇక్కడున్న ఏరియాస్లోనే ఎళ్తామండి షాపింగ్కి
అవునా
పండగ్ కాబట్టి కొంచం స్పెషల్గా తెచ్చుకుంటాం బట్టలు ఉమ్ మార్నింగ్ మార్నింగ్ అంతా పన్ చేసి ఈవినింగ్ మ కొత్త బట్టల్ ఏస్ కుంటామండి మేమైతే
మేమేమీ అలా కాదు మార్నింగ్ కొత్తబట్టల్ ఏస్కుంటామండి. ఏస్కొని పూజ్జేసి పిండి వంటలు తింటాము. ఫెస్టివల్ రోజు
అవున్లేండి బాగా పిండి వంటలన్ని తిని అవన్నీ చేసే లోపల టైం సరిపోయి ఉంటుంది.
ఆ అవునండి.
ఉమ్ ఇంకా ఏం చేస్తారండి మీరు మీ ఇంటికి రిలేటివ్స్ వస్తారా ఎవరన్నా
హా శ్రీరామనవమికి స్పెషల్గా అందరు వస్తారండి. ఉగాది కీ మేమే మా దగ్గర్లో ఉన్న పల్లెటూర్ ఉంది లే అక్కడికి వెళ్తాం. పిండి వంటలు చేసుకొని టైమ్ స్పెండ్ చేయడానికి అక్కడ
తే గూడా పల్లెటూరు లో చాలా బావుంటుంది కదండి ఫెస్టివల్స్ రోజు అందర్ రు వస్తారు అందరు కల్సుంటారు.
ఆ కొంచం వాతావరణం అంతా బాగుందట అక్కడే
అవ్ను చాలా బాగుంటుంది.
మ్
అలా ఫెస్టివల్స్ అందరితో సెలబ్రేట్ చేసుకుంటే గూడా చాలా బాంటుంది. మనకి ఒక తెలియని వైబొస్తుంది ఇంక అట్ల బావుంటుంది చాలా
మీరు వెళ్తారండి ఎక్కడికైనా ఫెస్టివల్ అప్పుడు
ఆ మేం మేమేం మోస్ట్లీ మా మేము కూడా అంతేం అట్లా వేరే చోటుకి మెల్లము ఇక్కడ దగ్గర రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళేసి వస్తామండి అంతే అంతగు మించి ఏం చేయము నార్మల్గా డే లాగే గడిచిపోతుంది అది కూడా
హ్మ్
ఏమంటే వె వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ చేసుకుంటాం కా ట్టి ఇంగొంచెం స్పెషల్ గా ఉంటుంది.
హ్మ్ ఏమేమి చేస్తారండి మీరు.
ఆ మేమా అది మేము ఓలిగలు చేసాము. ఆ ఇంకా నార్మల్గా చేసారు కదండి లెమన్ రైసు ఆ పప్పు ఓలిగ చా ఓలిగా చారంటే చాలా ఇష్టమండి ఓలిగా చా చాలా బాంటుంది. నేను పండగలప్పుడు వెయిట్ చేస్ సేది ఓలిగా చారు కోసం చాలా బావుంటది నాకు చాలా ఇష్టం. రోజంతా అదే తింటాంటానండి నేనైతే మీక అట్లా ఏమన్నా ఫేవరెట్ ఫుడ్ ఉందా ఫెస్టివల్ రోజు
ఓలిగా ఓలిగా మా మమ్మీ చాలా బాగా జేస్తుంది కాబట్టి మాకు అదే ఇష్టం అండి సోజంతా అ యినా తింటాం ఉంటాం.
అవున్లేండి ఇంకా లెమన్ రైస్ అంటా ఇం ఇంకా వైట్ రైసు అప్పడాలు ఇంకి ఇవన్నీ పెట్టుకోని తినేస్తామండి మేము.
అంటే మేము ఇవే చేసేదింకా
అవునవును ఇంక అంతే అందరు అదే గానే చేస్తారు కొంతమంది ఓలుగ బదులు వాళ్ళు స్వీట్స్ వెరే వేరే స్వీట్స్ చేసుకుంటారు. అలా చేసుకుంటారు గావట్టీ ఆ ఫెస్టివల్స్ అనేటివి ఇంక ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం.
హ్మ్ అవునండి.
ఆ ఇంకా ఇంకేం జేస్తారండి. సెంక్రాంతి అప్పుడు ముగ్గులు ఏస్తారు కదండి మీన్ ముగ్గులు ఏస్తారా
ఆ ఉగాది క్కూడా స్పెషల్గా ముగ్గెస్తారా అండి
అవునా మేము కూడా అంతే అండి బాగా ముక్కలేస్తాం. సెంక్రాంతి అప్పుడే మెయిన్ బాగా ము కులేసి అంటే మేం రాత్రి పూట్లే ముగ్గులే ముగ్గేసేసి మరి మార్నింగ్ అంత చాలా వర్క్ ఉంటుంది కదా రాత్రె ఏసేసి పెట్టే స్తామండి చాలా పొద్జనకి చాలా బాగా కనబడతా ఉంటుంది.
హ్మ్ మా సైడ్ అయితే అంతా తిరుక్కుండ టారు చరిగిపోతుందని మేము పద్దున్నేనే వేస్తామండి.
ఆ అవున్లే అంటే ఎవరి కంఫర్ట్ వాళ్ళ ద్వారా ఎసుకుంటాంటర్లేండి బాగా
తిరుగుతా ఉంటారు బండ్లు వస్తాంటాయ్ చదిరిపోతారు మళ్ళీ పొద్దునకి అందుకని మేము మూన పొద్దున్ననే వేస్తామండి
ఆ అవునా అండి బాగుంటుంది అలా సంక్రాంతి కళ వస్తుంది కదా అండి ఇంటికి కూడా బాగా అప్పుడు ఫెస్టివల్ అని ఫెస్టివల్ అని క్కడ వస్తుంది బాగా
ఆ అవునండి
బాగుంటుంది అండి చాలా చాలా ఫెస్టివల్స్ రావడమే ఆనందాన్ని ఇస్తాయి
అవునండి ఇంకా ఫెస్టివల్స్ అంతే అంటే ఇంకా ముగ్గులు వేయడం పిండి వంటలు చేయడం తినడం బంధుమిత్రులతో టైమ్ స్పెండ్ చేడమ్ ఇంక ఇదే అండి మా సైడ్
అవున థాంక్యూ అండి
థ్యాంక్ యూ
మ్ బాయ్